హలో ఏమండి మేం చాలా రో బాబూ నేను చాలా రోజులు గుర్తొచ్చానండి! ఇప్పటికి కాల్ చేశారు.
అవునండి మరి క్ ఎందుకో కాల్ చేయాలనిపిచ్చింది
ఎలా ఉన్నారండి మీరు
ఆ బావున్నానండి
ఊ నేంగూడ చాలా బావున్నానండి. మీ వైఫ్ ఎలా ఉన్నారు అందరిని అడిగనని చెప్పండి మీ ఫ్యామిలీ నీ
అవునండి ఓకేనండి మరి మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి?
ఆ బాగున్న
ఎస్ ఎస్పెషలీ మీ హస్బ్ బెండ్ తో మీటై చాలా రోజులు అయిపోయింది.
ఆ మా ఆయన కూడా చాలా సార్లు మిమ్మల్ని అడుగుతూ ఉం టర్రు ఉద్ కొచ్చినప్పుడల్లా కానీ ఇంకొంచం బిజీ వర్ ట్లో కలవలేకపోతున్నామండి
ఓకే
హ్మ్ ఒకసారి ఎప్పుడైనా ఫెస్టివల్స్ కి పండగలకి వస్తాంలేండి ఇంటికి మీ మీరు గూడ రండి అప్పుడప్పుడు మేమే వస్ స్తూ ఉంటాం మీరెప్పుడు రానేే రారు
లేదండి వస్తూ ఉంటానండి కానీ ఈ మధ్య కొన్న్ పనులు ఉండడం వల్ల రాలేక పోయాను అది నిజము.
ట్యాంకీ గూడ ప్లాస్టింగ్ చేస్తూ ఉన్నాడని చెప్పారు మొన్న.
ఏందండి
ఏదో ట్యాంకీ గురించి ఏదో ప్లాస్టింగ్ ఏదో చేస్తాన్నాము అని చెప్పారు, ఏమైంది ట్యాంకీకి?
ట్యాంక్ ఈ మధ్య మా ఇంట్లో అదే వాటర్ ట్యాంక్ ఉంటుంది. కదండి అది లీకేజ్ వచ్చింది. వా ట్రే నిలబడట్లేదు.
ఆహా వాటర్ ఇప్పుడు ఎండాకాలంలో ఉండాలండి. హ్ ఎండ కాలంలో గుడా వాటర్ ఉండాలే
అవునండి అందుకే జేప్పి రిపేర్ చేస్ డి. మొన్న ఇసక ఆ తర్వాత ఓచ్చి సిమెంట్ ఇవన్నీ తీసుకొచ్చి ఆ మేస్త్రీ కి దగ్గర చేపిచ్చామండి. ఒక ఇద్దరు మేస్త్రీలు పని జేసారు.
ఆ
మళ్ళా తర్వాత సిమెంట్ అయిపోయింది అండి వెంటనే, మళ్ళా ఆ రోజు సండే స్ సిమెంట్ ఎక్కడ దొరకలేదు.
ఊ
ఆ అయినా గుడా ఎలాగోలా ఆ వేరే షాప్ వేరే వాళ్ళు తెలిసినోళ్ళు బట్ కొని సిమెంట్ తీసుకున్నాము.
హ్ ఎలాగో ఒకలగా వర్క్ ఐతే కంప్లీట్ జే సరే
వర్క్ ఐతే కంప్లీట్
మీ నాన్నగారు ఏ పని అనుకున్నది. అయిపోయేదాకా కాముగా ఉండర్లేండి. ఇగ లాగా ఒక తీసుకొని అస్తరు.
అవునండి. ఆయన చాలా పట్టుదల మనిషి అండి.
హ్ ఏదైనా అనుకుంటా ఆల్ అనేది జరిగిపోవ ఏం లాభం ఫస్ట్ ఒప్పుకోరు సాధిస్తూ ఉంటారు. అ పనీ అయ్యెంత వరకు ఆ పట్టుదల కూడా ఉండాలి లేండి. ఆ మనిషికి
అవునండి. మరి మీ మాంగారు అండి. అలా ఉన్నారా
ఆ మా మామగారు బాగున్నారాండి. మా మామ్మ గారు ముందు ఆటో దొలుతున్నారు డ్రాప్స్
ఉమ్
ఇప్పుడు కొంచెం ఏజ్ కొంచెం ఎక్కువ అంటే ఐస్ కొంచెం సరిగ్గా కనపడవు కదండి కొంచెం ఏజ్ ఎక్కువ అయ్యంది అందుకే అందుకే మేము వద్దనే సం ఇంట్లో రెండు చాలు మానేసి లో ఉన్నరు ప్రజెంట్ అయితే ఎదో కొన్నీ చేసుకుంటూ చెట్ చెట్లు నాటుకుంటూ అలా ఉంటారండి మా మామ్మ గారు అయితే
ఇంతకీ చెట్లు అంటే ఏం చెట్లండి
మాములుగా టమోట చెట్టు బీరకాయ చెట్టు వంకాయ చెట్లు పైన మీద్దే పైన అండి. మిద్దె పైనా దాని కాని మీద్ద పైన దానికనేసి ఇసుక అవంతా ఇసు ఉక్కంత తెచ్చి ఇటుక రాళ్ళు తెేచ్చి తొటెల్లగా చేసి దాంట్లో అంటే ఎరువు అం
అంటే నేను నేను విన్నది దీని మీద్దే తోట అది అలాంటివే
ఆ అలాంటిదే అండి మీరు అనుకున్నంది నిజమే అలాంట అలా ప్రిపేర్ చేస్ కి వాటిని చూసుకుంటూ మెమ్ బయటి కూరగాయల్ ఎం కొనమండి మా మామ్మ గారు పైన అన్నీ వేస్తారు
మంచిదండి
ఉమ్మ్ ఆర్గనిక్
పేస్టి పేస్టిసైట్స్ ఎమన్నా కొడతారా
అంటే అండి
పెస్టిసైడ్స్ రసాయనాలు క్రిమి సంహారక మందులు
మేము నాచురల్ గానే
నాచురల్ గా అండి అంటే నాచురల్ గా తినడం వల్ల కూడా మన హెల్త్ కూడా బాగుంటుందండి
ఆ అవునండి అది కూడా నిజమండీఎట్లో మా మామగారి దయ వల్ల అలా అలా లేకపోతే ఈ కాలంలో ఎవరండి అలా చేసుకుంటారు అంత ఓపిక ఎవరు ఉంది ఈ జనరేషన్ లో ఉమ్ అవునండి మొన్న ఏదో జ్యూసర్ కొన్నారన్నారు దాని వల్ల ఏం యూజస్ ఏం చెప్పలేదు ఎలా యూస్
అంటే యాక్చువల్గా అది కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్ అండి
అ
మీ జూసర్ టాపిక్లు కావాలంటే నేను క్లియర్ ఎక్స్ప్లెన్ చేస్తావినండి ఎ
ఉ చెప్పండి దానికోసమే కాల్ చేసాను వచ్చి ఆ
ఒకటండి మిక్సీ అండి రెండో ది బ్లెండర్ అండి మూడోది కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అండి
దాంట్లో మీరే చూస్ చేసుకున్నారండి
ఆ నేను జనరల్గా ఏమంటే మిక్సీ వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని నష్టాలు ఉన్నాయి అలాగే బ్లెండర్ వల్ల కొన్ని లాభ లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి కానీ నేను ఎ ఎక్కువగా అది ఏమంటే కోల్డ్ ప్లస్ చూసారు మంచి విటమిన్స్ సవన్ ని అలాగే క్యారీ చేస్తుంది అలాగే టెంపరేచర్ తక్కువగా ఉంటుంది యాక్చువల్ గా రియల్ ఫ్రూట్ జ్యూస్ జ్యూస్ ఎలా అయితే మనకు ఒక ఫ్రూట్ ని తింటూ ఉంటే టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ టూ క్యారీ అవుతుందండి
ఆ
దాని వల్ల నాకు కోల్డ్ బ్రెస్ చూసార అంటే చాలా ఇష్టము కానీ మిక్సీ కూడా చూసాను ఉంది మా ఇంట్ ఇంట్లో దాంట్లో జ్యూస్ చేయాలంటే చాలా ప్రాసెస్ అండి
అవునులేండి దాంట్లో అన్నీ మనం ఆ చేతులతో ప్ర్రెష్ చేసుకోవాలి అవునులేండి ఇబ్బంది నేను కూడా ట్రై చేసాను మిక్సీలో
హ
కానీ అంత లేట్ ప్రాసెస్ అనే అంత యాడ్ చేసేదాను చాలా వరకు తగ్గించేసాను అవాయిడ్ చేసాను
ఆ
దానివల్ల ఏం బెనిఫిట్ అండి యూజ్ చేస్తారు కదా మీరు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో
బెనిఫిట్స్ అంటే ఇప్పుడు మనము కొన్ని రకాల జ్యూసులు తాగడం వల్ల విటమిన్స్ తర్వాత మినరల్స్ తర్వాత చాలా రకాలైన పోషకాహారడి ఎఫిషియన్సీ అంతా తగ్గుతుందని మనకి ఆ మిషన్ ఏమంత అంటే చాలా సింపుల్గా ఉంట ఉంటుందిది కాకపోతే కాస్ట్ ఉంటుంది ఎక్కువగానే కానీ క్లీన్ చేసుకోవడం చాలా సింపుల్ అండి ఇంత మిక్సీలో బ్లెండ్ నా బాట్లో బ్లెండర్ లో చేసుకున్నంత కష్ కష్టమే ఉండదు
హ్మ్ నాన్చురల్ గా వస్తుందండి జ్యూస్ అంతా కూడా ఫ్రూడ్స్ నాచురల్ గా వచ్చేస్తుంది జ్యూస్
చూసి న్చురల్ పలుపు నచురల్ టేస్ట్ అండి
మన దాంట్లో ఏమైన్నా వాటర్ అవన్నీ వేయాల్సిన ఏమన్నా ఉంటుందా
ఓన్లీ ఫ్రూట్ మాత్రమేనండి
అంతే కట్ చేసి వేస్తే సరిపోతుంది
అవునండి
దాన్ని సెటప్ అంతా కూడా మీరు ఎలా తెలుసుకున్నారండి
అంటే మనము జ్యూసర్ కొన్నప్పుడు వాళ్ళే యూసర్ మాన్యువల్ ఇస్తారు ఒకటి రెండోది అంతకు ముందే దాని గురించి డి చేశాను అది అమెజాను అలా యూట్యూబ వాటి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను అలా గ్యాదర్ చేయడం వల్ల నాకు కొంచెం జ్యూసర్ వల్ల జ్యూసర్ మీద కొంచెం అవేర్నెస్ వచ్చి నాలెడ్జిబుల్ అయ్యాను
పోనీలేండి ఎలాగో ఒకట నచురల్ గా మరి దోశలు అయితే తాగుతున్నారు
అవునండి
డుఖచ్చితంగా అూసి ఇవ్వాలి అయితే మరి
చెం తప్పకుండా చేస్తానండి ఆ ముఖ్యంగా మీరు ఏ జ్యూస్ ఏ జ్యూస్ ఎక్కువ ఇష్టపడతారండి
నేనైతే ఆపిల్
ఆ
ఒన్ క్యారెట్
ఆ
క్యారెట్ టబ్బీ రూట్ బీట్ రూట్ ఇవ ఉండవి ఇలాంటివితే
ఓకే మా ఫేవరెట్ కూడా అదేనండి, మేము కూడా జ్యూస్లు ఎక్కువ చేసి తాగుత త్తమ కాకపోతే కొన్ని కొన్ని సీజన్ లో ఫ్రూట్స్ సో ఎక్కువగా వస్తాయి కదండి
అవునండి
ఆ అటటివి తక్కువ రేట్లో వచ్చినప్పుడు మనం ఎక్కువ చూసులు తీసుకు కొనుక్కొని
అవునండి ఏ సీజన్ కి ఆ ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాలండి
అవునండి
ఏ సీజన్కి ఏ ఫ్రూట్స్ అయితే
వాటి జ్యూసులు తాగడం వల్ల కొంచెం అందరికి ఆరోగ్యం అయితే కొంచెం బాగా ఉంది. పైగా పోషకాలు అన్ని లభిస్తాయి కాబట్టి రోజుకు ఒక జ్యూస్ చిన్న తాగుతూ ఉంటామండి ఒక రోజు అవునండి, ఒక రోజు క్యారెట్ జ్యూస్ చేస్తామండి, ఇంకో రోజు బీట్రూట్ జ్యూస్ చేస్తానండి, ఇంకో రోజు ఆపిల్ జ్యూస్ చేస్తానండి, ఇంకో రోజు పైనాపిల్ అండి, మల్లి తరువాత అప్పుప్పుడు వాటర్ మిలన్
పర్వాలేదండి మీరు మంచి డైటే మెయింటైన్ చేస్తున్నారు
అవునండి ఇంకో పండుగ కూడా మిస్ దోసకొండ జ్యూస్ కూడా ఎక్కువ చేసి తాగుతూ ఉంటామండి
వాటర్ మిల్న్ అయితే ఎక్కువ వాటర్ కంటెంట్ అయింది కాబట్టి ఎక్కువ జ్యూస్ వస్తుంది కదండి.
అవునండి ఎక్కువ కంటెంట్ వస్తుంది మనకు డిహైడ్రేషన్ అవుతుంది కదండి డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ అనేది ఆ జ్యూస్ల వల్ల చాలా వరకు తగ్గుతుంది మనకి అందువల్ల అటువంటివి జ్యూసులు తీసుకుంటూ ఉంటాను
మ్ కొనీ లేండి మ మీ ఇంట్లో వాళ్ళు చాలా మంచి డైట్ మెయింటైన్ చేస్తున్నారు అందరు
అవునండి మీరు కూడా
హు
మెయింటైన్స్ చేయం వీలైతే నేను ఒక జ్యూసర్ రిఫర్ చేయగలను ఆ రిఫర్ అంటే మీరు కూడా సర్చ్ చేయొచ్చు అటువంటి కోల్డ్ ప్రెస్ట్ జ్యూసర్ ఏదో అంటే మీ బడ్జెట్ తగ్గింది కొనుక్కోండి
ఓకేనండి సరే నా లైఫ్ స్టైల్ కూడా ఇలా మార్చుకోవాలి అనుకుంటున్నానండి
అవునండి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి
హుహు
అలాగే బట్ తీసుకోవడం వల్ల చాలా రకాలైన సమస్యల నుం దూరంగా ఉండొచ్చు ఇప్పుడు ప్రజెంట్ రైస్ తీసు చసుకుంటున్నాము, దాంట్లో పూర్తిగా అది పాలిష్డ్ బియ్యం అయిన్నాయి, పాలిష్డ్ అయింది.
అదు నిజమేనండి
దాని వల్ల మనకు చాలా వరకు విటమిన్స్ కొన్ని మినరల్స్ మనకి లభించవండి
హు
అవి కేవలం కొన్ని కొన్ని జ్యూసుల ద్వారా ఇంకంటే అటువంటి ఫుడ్ తీసుకున్నప్పుడు మనం ప్రత్యాన్మయంగా జ్యూసులు తీసుకుంటే ఆ కవర్ అయిపోతుందండి
నెక్స్ట్ టైం నేను కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటాన అండి ఖచ్చితంగా మీరు చెప్పారు కాబట్టి ముందు నాకు అంత అవగాహన లేదండి మీరు మిమ్మల్ని అడగడం వల్ల నాకు చాలా దాని గురించి క్లారిటీ దానిగురించి బెనిఫిట్స్ అన్ని తెలిసి ఉంటై కాబ్బటి ఈసారి ఖచ్చితంగా నేను తీసుకుందాం అని
ఆ మంచి జ్యూసార్ తీసుకోండి ఒకవేల మీరు కొనే ముందల నాకు కాల్ చెయ్యడి నేను మంచి చేచ్చ అంటే షేర్ చేయగలను ఆ మంచిది కొనుక్కోని కానీ మీ ఫ్యామిలీ కూడా హెల్దీగా మెయింటైన్ చేయండి
ఆహ సరేనండి అయితే మరి ఉంటాను
ఆ ఓకేనండి త బహతే కాల ఇద్దామండి
అ సరేనండి బాయ్
ఓకే అండి బాయ్ అండి